ఆ అన్నారాండే.
ఆ బాగుండవండి.
హ్మ్ ఏం చేస్తున్నారండి.
ఏంలే అండి చదువుకుంటున్నాం. మీరేం చేస్తున్నారు.
ఆ మేం ఈ మధ్యనే షాప్ కొందామని. పన్ చేస్తున్నాం.
చినచ్చ్ అవునా అండి. మీరు చదువుకోవట్లేదాండి. అ
ఆ చదువుకుంటానామండి.
అవునా అండి. ఏం కూర ఉన్నారంటే. ఏం కూర వండారండి.
ఈ మళ్ళీ టమాటా కూరే వండినామండి.
అవునా అండి. ఎంతక్ బుక్ చదివారాండి. ఇవాళ్ళ
చదువుతున్నానండి. ఇప్పుడే అక్కడ చదువుకుంటే మంచిది. కదా అండి కొంచెం జ్ఞానం కూడా పెరుగుతుంది.
అండి.
అందుకే నేను కొంచెం ఎగ్జామ్ లోకి చదువుకోవాలనుకుంటానండి.
చున్నాం. నేను కూడా చదువుతున్నా అండి. అయిపోయిందండి. ఇవాళ చదివేది.
అసలు నేను ఒక రెండు, మూడు రోజుల నుంచి సరిగ్గా చదవట్లేనండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. హ్మ్ ఈ మధ్యనే చదువుతున్నా
మా అవునా అండి. మాకు రోజు టెస్ట్ బ్లాక్స్ ఉంది. మాక్ రోజు టెస్టులు జరుగుతున్నాయి అండి చదువుకుంటున్నాము ఇప్పుడ ఇక మళ్ళీ వాళ్ళ కూడా టెస్ట్ ఉంది హండ్రెడ్ బిట్స్ వస్తాయండి అవునండి
ఆ
స్లాడి పో
ఆ చేస్తామండి
ఉ రోజ్ చెయ్యండండి ఇంప్రూవ్మెంట్ వస్ అది మనం ఎంత చదివిన మనన్నీ చదిస్తుంది కాబట్టి టెస్టుల్నే అవున్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తయ్ పేరెడ్డి పేపర్స్ వస్తయి ప్రీవియస్ క్వశ్చన్స్ కా కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటదండి
అవునండి
ఉ
నీకు చదువంటే బాగా ఇష్టం అనుకుంటా అండి
అవునండి తప్పక చదవాలి గదా జాబ్ తెచ్చుకోవాలి మేము
డే మీ ఇలాంటి పిల్లల అంటే ఇగా నాకు చా చాలా ఇష్టమండి
అవునా అండి మీరు గూడా ఇగ పెళ్ళయినాంక గూడా ఇట్ల మీరు చదవడం చాలా గ్రేట్ అండి
ఉ అవునండి
అవునండి చదవాలండి చదువ్ తనే జాబ్ వస్తాయి మంచిగుండొచ్చు సెటిల్ కావచ్చు ఏ బుక్ చేతున్నాండి
అవునండి
అవును తిన్నారా అండి
ఆ వేదాలు వాన్ టైమ్ బాలేదు కదా కొంచెం టైం పడదండి పిల్లలు టూషన్ వెళ్ళొచ్చారు కదా ఎంతన్నా
అవునా అండి ఇలా ఆఫ్టర్నూన్ వెదర్ ఏట్లుందండీ
ఉ ఉ అవున్ నండి
అవునండి
మీరేం చేస్తు ఉంటారండి
అండి
మీరేం చేస్తుంటారు
మేము చదువుకుంటాం అండి చదువుతున్నాం ఈ చదువు క్వాలిసేట్ ఎగ్జామ్ ఉందండి దానికి ప్రిపేర్ అవుతున్నాం ప్లేస్ జాబ్ స్కిల్స్ కూడా తెచ్చుకోవాలి ఎగసామ్ అయిపోంగనే మంచి స్కిల్స్ నేర్చు పోవాలి
ఆ
నేర్చుకొని మంచి జాబ్ కొ లి ప్లేస్మెంట్స్ మంచి గవర్నమెంట్ సీటు రావాలని కోరుకుంటున్నా సో అందుకే చదువుకుంటున్నా ఉ ఆ మీది నేవుతున్నదండీ ఈ బుక్కు
ఏమో అట్ల
అవునండి
ఊ
ఇలా వెదర్ చాలా కూల్ ఉందండి హలో
ఇక్కడ గూడా కూల్ గానే ఉంద
అ ఊ అండి తిన్నారా అండి పిల్లలు వచ్చారా ఆ
మీరేం జేస్తున్నారు
ఏంలా అండి చదువుకుంటున్నాం మీరేం చేస్తున్నారు
మేము గూడా అదే జేస్తున్నాం అండి
షాపింగ్ పోయారాండి ఇవాళ
ఉ ఉ
షాపింగ్ చేస్తున్నారా అండి ఈ మధ్యలా
కొంచెం తక్కువ అండి
అవునా
అ
ఊ షాప్ లో మేము గూడా చేయాలండి షాపింగ్ ఆ చేస్తామండి మేము కూడా వెళ్ళాలి ఇట్లా ప్లేసెస్ కి బట్టలు కొనుక్కోవాలి
ఊహు
ఉ
ఉంటాయండి అక్కడ బట్లు గిట్ల
మ్యాథమెటిక్స్ ఆ బాగుంటాయండి ఆడ క్వాలిటీ కూడా బాగుంటే ప్రైస్ కూడా చాలా బాగుంటది
అవునా అండి
మాథమాటిక్ సిక్స్ అయిపోయిందా అండి మరి చదువుతున్నారా అండి మీరు అది మాథమాటిక్స్ ప్రిపేర్ అవుతున్నా అండి మాథమాటిక్స్ చాలా కష్టం అది అయినా ఈజీ
లేదండి ఇంకా తలకా అసలు ఇట్లా మస్తు కసమ అవుతుందండి
అవునాండి
హ్మ్ హ్మ్ అవునండి ఎందుకో ఈ మధ్య నా స్టడీ అంటే కామర్షియల్ అయిపో అది ఆలోచించాల్సి వస్తాంది
అవునా అండి అయినా చదవాలి చదువుతనే జాబ్స్ వస్తాయండి నా కష్టంగా అయినా మార్నింగ్ లేసి చదవండి మార్నింగ్ ఫైవ్ కట్లు లేవండి నైట్ లెవెన్ కట్లు పడుకోండి టైమ్ మెయింటైన్ చేయండి టైమ్ వేస్ట్ చేయదు
హ్మ్ అవునండి అవును
ఏం కూర ఓండారండి
లేదు అండి సాయంత్రం పూట చల్లగా ఉంది అని ఇగ కొంచం పాస్ట ఉంటే చేసుకొని కొంచం అలా కూర్చున్నాము
అవునా అండి నేను కూడా టీ తాగానండి పా టీ తాగాను
హ్మ్
తెర్చొ తిన్నానండి
హ్మ్
ఉమ్ బట్టలు కొనుకున్నరండి పండగకి
వెళ్ళాలి అనుకుంటాన్నాం కానీ ఇంకా ఎండలు బాగున్నా ని ఆలోచిస్తున్నాం
అవునాండి అవునండి ఎండలు చాలా బాగా కోడుతున్నాయి ఎండ దెబ్బ
హ్మ్ హ్మ్ అవునండి
అవునండి
హ్మ్ మీరు అండి
నేను వెళ్ళలే అండి వెళ్ళాలి మీ ఎండలు కొడుతున్నాయి వెళ్ళాలంటే బయ బయటికి వెళ్ళాలంటే భయం వెతుంది ఏమో అండి ఇ ఎండలకి చాలా భయపడాల్సి వస్తుంది వానకి కెమోగాని ఇయా అంటే ఎండికాలం వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తాంది వడగాయలు వస్తాయని భయమయితంది
మ్మ్
ఆ
అ
బయటికి పోవాలంటే భయమతంది అఫ్టర్నూన్
బావున్నామండీ
ఆ అవునండి మీరు వెళ్తారా అండి బయటికి ఆఫ్టర్నూన్ టైమ్
హ్మ్మ్ చెప్పండి
ఆఫ్టర్నూన్ టైమ్ బయటికి వెళ్ళకని ఇట్లా ఎండలు కొడుతున్నాయి కదా
ఈ ఆఫటర్నూలో వెళ్ళాలని అనిపిస్తాలేదు అండి వర్క్ టెన్షన్స్ లో బిజీలో ఇవ్వన్ని అంతా తాగ్ స ఇబ్బందిలు అనిపిస్తా ఉంటుదండి ఎప్పుడ ఒకసారి వెళ్దామో ఒక వెెళామండి
ఆవునండి వెళ్ళొద్దు అసలు ఇలా వచ్చి అంతే లాస్ అయిపోతా మా ఎండకి వెళ్తే నే ఎనెర్జ్ చాలా గేం చేసుకోవాలి ఇంకా మనం మంచి తయాలి ప్రోటీన్ ఫుడ్ తినాలి రోజు అ చూసేస్తవాలి ఫ్రూట్స్ తెచ్చుకొని తినాలి ఇవన్నీ చేస్త మన హెల్త్ బాగుంటుంది మనం బాగుంటాం సో మనం దాని మీద స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలం
బ
మ్మ్ అవునండి ఇంకా హెల్త్ చూసుకొని ఫస్ట్ అది చేయాలి హెల్త్ మెయిన్ పర్పస్ హెల్త్ ఉన్ హెల్త్ మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి ఉంటదండి
అన్న
ఆ అవునండి మ్మ్ అవును
ఇంకా ఏం చేస్తు కాంటే
మేము చదువుకుంటున్నాము అండి ఇక ఇట్లా ఫైతన్ జావా అలా నేర్చుకోవాలండి తెలుసు ప్రసతి మొత్తం కెమిస్ట్రీ చేస్తున్నా స్టూడెంట్ టెస్ట్ ఉంది కంప్యూటర్ నెస్ ప్రస్ అని దానికి ప్రిపేర్ కాలేదు ప్రిపేర్ కాకుంటేనే రాస్తనే మనకి ఎంత వచ్చిందో తెలుస్తది కదా అని ప్రిపేర్ కాలేదు ఫస్ట్ అది ఎప్పుడో చదివాను అ మళ్ళీ ఇప్పుడు రాస్తే మళ్ళ ఎన్నొస్తాయో చూడాలి ఒకసారి బుక్ తిప్పి చూడాలి అవునండి మీరు రాయండండి టెస్టులు మీకు కోచింగ్ తీసుకుంటున్నారా
నేను తీసుకుంటున్నామండి
చదండి టెస్ట్లు కూడా రోజు అటెండ్ చేస్తా మన ఎంద నేర్చుకున్నామో తెలుసంది టైం మేనేజ్మెంట్ కూడా తెలుసంది పంక్షువాలిటీ చాలా ముఖ్యం అండి టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ అ ట రాయాలంటే టైమే ఉండదండి ఇక్కడ మనం టైం ఎంత వేస్ట్ చేస్తే మాకు ఇప్పుడు అంత టైం మనకుపోతది అప్పుడు టైం బాగుంటే బాగు అనిపిస్తది అవునండి అందుకే టైం మెయింటైన్ చేసుకోవాలి మన ఎంత చదివిన టైం లేకపోతే అసలు వృధా అండది మన ఎగ్జామ్ టైంలో ఎంత నేర్చుకున్నాం అనుకుంటే అంత అయిపోతుంది